హలో కట్ జేసఇ జేసనావా
ఆ ఆ
కట్ చేసఇ చేసినావా
రా ఆ ఆ కట్ చే చేసా
ఆ చెప్ప
ఇప్పుడు డిగ్రీ కంప చేయలేదా హలో
ఆ చేయలే
ఓప్
వేష్నా
మళ్ళా చేకపోయినావా అంటన
ఆ చేసినా
ఎంటి దిరి ఓపెన్ చేష్ణవా ఉం డిగ్ర్రి మొత్తం అయిపోయిందా
లేద ఇదే ఫస్ట్ ఇయరు
ఉమ్
ఇది ఫస్ట్ ఇయర్
ఫస్ట్ ఇయర్ ఓకే ఓకే నా నాది కూడా అడ్మిషన్ వేసాను ఓపెన్ లో ఆ అసైన్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి రాయాలి ఇగ రామకోటి రాసినట్టు రా రాయాలె
ఆ ట్వంటీ ఫైవ్ పెజెస్ నింపాలంటా నేను నింపుతాను ఆగు
ఉమ్
ట్వంటీ ఫైవ్ పేజెస్ నింపాలంట
అవునా
ఉమ్
మిక్ స్టార్ట్ అయిన అసైన్మెంట్స్ మీకు
కాలెదు అయితయ అంట
ఉహు మాకు తరి తర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ తర్టీ ఫస్ట్ లోపు సబ్మిట్ జేయాలి.
వసే
అసెమెంట్ నిన్న క్వశ్చన్స్ వెతుక్కున్న ఆన్సర్స్ సెర్చ్ చేస్ న్నా ఇలా మా సార్ కి అ తను అడిగితే. ఆయన కూడా చేసిండుగా పీజీ ఓపెన్.
ఉహు
ఆయనకు పేపర్స్ లైన్స్ కుట్టి ఇచ్చాను డిజైన్ చేసి ఇచ్చినను ఇయలా తీసుకెళ్లిండు.
ఊహు
ఉ రాస్తాడు ఇయల స్టార్ట్ చేస్తాడు. అయితే వాళ్ళ స్కూల్లో ఆన్యువల్ డే ఉన్నాయట. ఆన్యువల్ డేస్
ఉ
పిల్లలు డ్యాన్స్ లు వేసుకోవడం, స్కిట్స్ అవి ఇవి వేస్తూ ఉంటే ఖాలిగానే ఉంటాను కదా. రాసుకుంటాను అని తీసుకెళ్ళిండు. ఆయన లేకపోతే ఎప్పుడు రాసారు ఆయన పాప్ పొ నా బుడతల్ రాయని ఇతారా.
ఉహ్ ఉహు రాయనీయరు.
ఊమ్ చదువుకుందామని స్టార్ట్ చేస్తేనే చదువ నియ్యరు పాపం ఏదన్న ఆ డైలీ. ఏమనా చేసిన వీరా ఖర్చు పెట్టి రాద్దామంటున్నా రాయనీయరు. పెన్ను ముట్టుకుంటే కతం రా పెన్ను ముట్టుకుంటే కతం అక్క చెల్లు ఉర్రు కొత్తరు.
ఉ అన్నె టైం ఉంటే అన్నె రాసుకుంటాడేమో.
ఊమ్ అట్లనే ఇగ ఆడ కొంచంనా టైం ఉంటది కదా.
ఊ
ఆ
ఫోన్ చేస్తుంద తను శ్రీజ.
శ్రీజ న చేస్తది నిన్ననా మొన్న చేసిన మాట్లాడింది. వాళ్ళ రీతిగానే తీసుకొచ్చే టైం అయిందని నేనే కట్ చేసినట్టున్నా.
ఉహ ఓకే అంటనా
ఏంటిది
ఓకేన అంటనా మంచిగ ఉంటుంది అంటనా
ఉ ఏం మంచినే ఉంటుంది.
ఆ
ఇంకా ఇంకేం వెబ్ సిరీస్ చూస్తున్నావ్
ఇంక ఏమున్నాయి ఏ గయ్యే అయే ట్వంటీ త్రీ ఉన్నాయి ట్వంటీ త్రీ చూడాలి.
ఊ ఉ ఊహు విక్రమండిడు చూస్తున్న చూసినావా.
చూడలే
ఆహా అవున చుడుకుపోన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఫస్ట్ ఫోర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. ఏవస్తన్నా వసా సోదే ఉంటది కాని
ఈ బాగుంటాయి అవెంజర్స్
అవెంజర్స్ చూడాలి అంటే అదేంటి ఏమంటరు కార్టూన్ టైపా
కార్టూన్ టైప్ ఎట్లుంటే కార్టూన్ టైప్ కాదు
ఏలియన్ టైప్ అ
ఏలియన్స్ టైప్ కూడా కాదు వీరి మామూలు ఉండే కాది అయ్యి ఏలియన్స్ టైపు వాళ్ళు ఉంటారు విలిన్స్
ఏమో నాకు సోది అన్పిస్తది నాకు ఎట్లాంటి డ్రామాస్టిక్ నచ్చవు
ఒక్కసారి ఒక్క ఎపిసోడ్ చూడు నీకు పిచ్చి లేస్తాది ఫస్ట్
ఎంతైనా మా బాయ్స్ ఇష్టపడతారు గాని అవ్వి అలాంటివి గర్ల్స్ ఇష్టపడరు అట్లాంటి అవెంజర్స్ ఊ అనకొండ అవెంజర్స్ గవి అంత ఇంట్రెస్ట్ పెట్టి చూడరు
అంతా యాక్షనే ఉంటాది అనా
ఉమ్ యాక్షనే ఉంటాది అనేసి ఊ ఇంకే ఇంకేం వెబ్ సిరీస్ చూసినావ్ మూవీ ఇవి చూసావా నువ్వు మొన్న అన్నావ్ కదా కపుల్ ఫ్రెండ్లీ సంతోష్ కిషన్
ఇంకా రాలే ఓ టి టి కి
ఆహ్మ ఈ రోజు థర్టీన్త్ కి వస్తది పదమూడో తారీఖు వస్తుంది అమెజాన్
ఆహా ఆహా
న్యూస్ వచ్చింది
రేపు పదమూడో తారీకు ఇది ఉంది రవితేజ
ఆ రవితేజ కూడా వస్తుంది నెట్ఫ్లిక్స్ లోనో ఎందులో
ఓ టీ టీ కి వస్తాది మూవీరూల్స్ లో అయితే
ఆ భక్త ప్రజలకు విం ఎవరిది
రవితే
భక్తా విజ్ఞప్తి మధ్యలో ఇంకేదో ఉంటది భక్త మహాశయాలకు విజ్ఞప్తి ఏమో
ఆహా
ఉమ్ సోది అన్పిస్తదే మరి మధ్యలో సోది సోది అన్పిస్తంది అప్ప లైకే క్రాక్ మూవీలే ఆ ఒక్క నిమిషం కొదిసేపు ఆగు కొదిసేపు ఆగు కాల్ కనెక్ట్ అయితే వన్ కాల్ వేస్ట్ అయినట్టే ఒక ఫై
కొద్దిసేపు ఆగుర్రి ఈ యాప్ వల్ల వచ్చింది
హా
ఊ
ఉమ్ ఇంకోటి ఏదో మూవీ కూడా ఫంకీ ఇది కూడా వచ్చింది వాడి ది ఆమ్ ‌ఇంటాడుగా వాడు వి విశ్వసేనా వే వే వే విశ్వసే టు సేనకా సనా ఏముంటది ఊ ఇంకో మూవీ కూడా ఏదో వచ్చిది ప్పుడే ఇంత సేపే వే టూ న్యూస్ చూస్తూ ఉంటే ఓ టీ టీ లకు రిలీజ్ అయే న్యూ మూవీస్ అనే సొచ్చింది చూషినా ఉమ్ నిన్న వ్ కో ఇద్దరు ముగ్గురితోటి మాట్లాడేసి క్రిష్ గాడికి అప్పలు చేషినా ఇప్పుడు అప్పాలేషిత్తే నీతో మాట్లాడా మా యారాలతో మాట్లాడా ఇంకొకామెతో మాట్లాడా
ఆ ఆల్రెడీ వాళ్ళక్ యాప్ ఉన్నది. కాబట్టి చేసిన ఒకరి ఫోన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం కన్నా
మనీ వస్తాయా దీంట్లో
ఆహ్
మనీ వస్తాయి ఎం వస్తాయి.
మా మనీ ఏ వస్తాయి లేకపోతే ఎందుకు చేస్ ఒక్క కాలకి హండ్రెడ్ రూపీస్
యా ఐతె నాకు టూ హా నీకు టూ ఫిఫ్టీ నాకు టూ ఫిఫ్టీ
ఓవర్ జేయాకు అంత ఎందుకు ఇప్పుడు నీకు కూడా వస్తాయి. ఇప్పుడు నాతో మాట్లాడినందుకు నీకు కూడా ఎయిటి రూ రూపిస్ వస్తాయి
అయినా నేను లాగిన్ చేయలే కదా మొత్తం.
లాగిన్ చేసిన చేయకున్న వస్తది.
అవునా
ఆ ఆడా బ్యాంక్ అకౌంట్ లావాదేవీ లను ఉం టది దాన్ని క్లిక్ చేసి యూపిఐ ఆ ఐడి పెట్టేస్తే
రికార్డింగ్ అయితాయి అంటున్నవ్.
హ్మ్ ఎంటెంటి
అసలు దేనికి యూస్
యూస్ దేనికి అంటే ఆ ఇది కార్య అప్ ఇది గవర్నమెంట్ దే గవర్మెంట్ సర్టిఫై చేసి యాపేది సర్వేస్ అన్నమాట ఇవి
ఉమ్ హ్మ్
ఒకసారి నేను చేస్నాన్ సర్వేస్ టూ థౌజండ్ వచ్చినాయి.
హా
ఉమ్ ఇప్పుడు కూడా ట్వంటీ కాల్స్ ఫైవ్ ఆ చే చేస్తే ఒక్క కాల్ కి హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్
ఆహా
ఉమ్ ఇంకా
ఆ ఇంకా చెప్
చెప్పాలి రా ఇంకా ఏవో మూవీ గురించి చెప్తున్నావు ఓటీటి మూవీస్ గురించి చెప్తున్నా కదా ఉం గీ మూవీ చూశినావా రా నువ్వు విశ్వక్ సేన కదే ఒక మూవీ ఉంటది. ఫగల్ కాకుండా ఇంకో మూవి
అదే బెస్ట్ ఫ్రెండ్ ఉంటది ఆ అమ్మాయి
ఉ ఆ అదయి ఉండ అదే మూవి అయిండోచ్చు. గీ మూవీ చోషినావా రా నువ్వు ఇది అ హరర్ మూవీ హెబ్బా పటేల్ ది
చూషణ ఈశా
ఈషా ఈష ఈషా ఉష్ణవా కొంచం బానే అనిపించింది కదా
ఉమ్ లాస్ట్క్ అంతా ఆగమాగం అని
ఆ అది చనిపోయిం కానీ కొత్తగా అనిపించింది ఈ మూవీ ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు వాళ్ళకి తెలియ కుండా అట్లా అవడం కానీ మంచిగా అనిపించి క్లైమాక్సా ఎందుకు బాలేదు అ ఇవాళ హిరోయిన్ కూడా చనిపోయిందనా
ఆకా అనిపించి
ఆ
క్లైమాక్స్ ఇంకా మంచిగియలేదు
ఏహ బానే అంటే ఇంక ఉంది కదా సిఖది వెళ్ళిపోను అనేసి అంటది కదా నేను ఆ కలిసిపోలేను ఆ పంచభూతాలలో కలిసిపోను
ఆఫ్ టూల్
పార్ట్ టూ ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకో మూవీ కూడా ఈమె రెజీనా దుర్కా సంటద ఉండేరా హరర్ మూవీ నువ్వు నీను అనే ఉండే నువ్వా నువ్వా నేనా ఏదో ఉంటది మూవీ వి
ఆహా
క్రైమ్ మూవీ ఓ హారర్ ము విత్ క్రైమ్ తెల్వదు కానీ అది ఇంకా ఎప్పుడ చాలా టూ త్రీ ఇయర్స్ అవుతుంది అది రిలీజ్ అవ్వక మూవీ
ఆహా
ఏ
కమిస్టబిల్ ఎక్స్ రిపిడు బాగుంటది
కానిస్టేబుల్ వెబ్ సిరీస్ చూ గిది సోది కానిస్టేబుల్ని చూడు అది టు లవ్ ఏదో
అదే అ మూవే
లవ్ టుడేనా లవ్ టుడే కాదు అది వేరేది కుసుమది ఇంకా ఇంకొక వాడుంటాడు కదా అదే మ్ అదే బలగం మూవి హీరో
ఆ
వా ఇద్దరు కలిసి ఉంటది అది ష్ ఏదో మూవీ లవ్ టుడే నా లవ్ మీ అనేద ఉంటది లవ్ పైనే ఉంటది ప్రేమ అంటే సారీ ప్రేమ అంటే
ఆ చల్లే చుల్లా
చూడాలి కావసుమ కోసమనా చూడాలంటే పించింది అప్పుడు కొత్తలో ఆ ఉండొచ్చు మేబి
ఉన్నాది నటుడవ్
మ్ సేవ్ దీ టైగర్ చూసావా వెబ్ సిరీస్ మస్తు కామెడీగుండె ఇంకోటిది దీనిది కూడా రోహిణది కూడా ఒక వెబ్ సిరీస్ ఉందిరా
రోహినిదా
ఆ
అకా సర సల్ ది
ఉన్నది ఉన్నది ఒక కుక్క పిల్ల తోటి ఉంటది